శుభోదయం
శుభోదయం అండి అంతా బాగున్నారా అంతా మంచిదేనా
మ్ అంతా మంచిదే అండి బాగానే ఉన్ ప్రస్తుతానికి అయితే ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు చెప్పండి మరి మీ సైడ్ అ ఏలా ఉంది మొత్తం
ఆ మొత్తం నాకు తెలిసి అంత ఓకే అండి మార్నింగ్ మార్నింగ్ కాల్ చేశా అని ఏమన్న అనుకుంటున్నారా
ఏ అట్లేం లేండి నేను ఆల్రెడీ లేసి చాలాసేపు అవుతుంది ఇగ ఇందాకే కొంచెం పనుంటే కంప్లీట్ చేసుకొని కూర్చున్నాను మేర్ చేసారు
అవునా చాలా మంచి విషయం చెప్పారండి జనరల్ గా మరి మీ ఉదయాన్ని ఎలా స్టార్ట్ చేస్తారండి
మా ఉదయం ఏేముందండి నార్మల్ ఉంటది రొటీన్ ఉంటది గాని నాకేంటిది అంటే ంటే కొంచం ఏమన్న యోగా చిన్నగా అట్లా యోగా చేయడం బాగా అలవాటండి పొద్దు పొద్దు గల ఒక్కసారి యోగా చేస్తే డే మొత్తం ప్రశాం తంగా ఉంటదని నేను నమ్ముతా
అవునవును అందుకే కదండి మన దేశంలో యోగా డే అని దాని ఎంతో ప్రాముఖ్యంగా సెలబ్రేట్ చేసుకుంటారు యోగా చేస్తే లోపలన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయి చాలా పాజిటివిటీ వస్తుందంట ఆ డే మొత్తం మనం మార్నింగ్ మార్నింగ్ యోగా చేస్తే
మ్ అదే అందుకోసమే ప్రతి రోజు ఉదయం కాసేపు యోగా చేస్తాను అది ఇప్పుడే ముగించుకున్నా ఇలా కూర్చున్నా ఇగ మీరు కాల్ చేశారు మరి మీకు అలవాటు ఉందా
అ చేస్తనండి నేను పొద్దు పొద్దున్నే లేవగానే ఫస్ట్ ఏంటంటే ఫ్రెష్గా కొంచెం ముఖం ఫ్రెష్ చేసుకొని మా దగ్గర్లో ఒక చిన్న గ్రౌండ్ ఉంటుది గ్రౌండ్ వెళ్ళి అక్కడ కూర్చొని ఫస్ట్ యోగా కంప్లీట్ చేసేసుకోని తర్వాత చిన్నగా ఎక్సర్సైజ్ లాంటిది రన్నింగ్ లాంటిది చేసి ఆ ఇంటికి తిరిగి వచ్చి ఇగ మిగిలిన కాలకృత్యాలు కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి టిఫిన్ లాంటిది చేస్తుంటాం
మ్ చాలా మంచి వాడు మంచి రొటీన్ ఫాలో అవుతున్నారు నేను ఎక్సర్సైజ్ గ్రౌండ్ కేళ్ళడం అ ంటు ఏం చేయను అది ఓన్లీ చలికాలం వస్తేనే జాగింగ్కి వెళ్తా ఇగ మిగతా సీజన్లల ఏం లేదు గాని రోజు మత్రం యో కంపల్సరీ చేస్తా అండి అది లేకపోతే అది చే కాకపోతే అసలు ఇగ డే మొత్తం ఎట్లనో హెడేక్ వచ్చేస్తది నాకు
ఆ ఏం లేదు అండి నేను పోవడానికి ఒక కారణం ఉంది అందుకే పోవల్సి వస్తుంది
అవునా ఏంటి అ కారణం దేనికోసం వెళ్తున్నారు
ఆ ఈ మధ్య ఇంట్లోనే ఏం పని పట లేకుండా ఉంటున్నాం కదా ఫిజికల్ గా ఏమి అం శారీరకంగాం కష్టపడతులే కదా కొంచెం ఓవర్ వయిట్ అయిన్నట్టు అనిపిస్తుంది అలాగే బద్దకం బా బా పెరుగుతుంది అంటనే ఇంట్లో ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు అన్నం కూడా ఫుడ్ కూడా తగ్గించ ని కొంచెం ఎక్ససైజ్ చేయమని అందుకనే ఇగా వెళ్తున్న డైలీ
పర్లేదులేండి మంచాలువాటే కదా మనం అయినా ఇప్పుడు పనులు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి కావచ్చు మొటి వరకు కాబట్టి శారీరకంగా ఏం శ్రమ లేదు ఇక ఇప్పుడు వర్ష కాలం మొదలైంది కాబట్టి అన్ని పనులు కూడా మొదలవుతాయి కదా
అవునండి అవునండి వర్షాకాలం అంటే గుర్తొచ్చింది ఆ మరి మీ సైడ్ స ఈ సారి వర్షాలు బాగానే ఉన్నాయియా మా సైడ్ కొంచెం ఈ ఎలరైన ప్రభావం వల్ల వర్షాలు తక్కువ పడతాయని అంటున్నారు మరి మీ సైడ్ ఎలా ఉన్నాయి
ఇక మీరు చెప్పినా వెళ్ళను అంటే అందరి అంతే ఉంటదండి కానీ మీకన్నా పోల్చుకుంటే మాకు కొంచెం వర్షాలు ఎక్కువనే పడతాయి ఎందుకంటే అంటే అడవుల శాతం ఎక్కువ కాబట్టి వర్షాలు ఎక్కువనే పడతాయి మా దగ్గర
అవునవును కాకపోతే లాస్ట్ ఇయర్ ఈ టైం కి మాకు సమృద్ధిగా వర్షాలు పడ్ మేము మూలు కూడా మందిని బట్టి ఈసారి ఇంకా వర్షాలు పడలేవు దాని గురించి మేము కొంచెం ఎదురు చూస్తున్నాం మా పల్లెటూరువాళ్ల తే మా ఊర్లో
ఉం అంటే మీకు చెరువులు ఇట్లా ఉండేయి కావచ్చు కదా ఒకవేళ వర్షం పడిపోతే చెరువు నుండే నీళ్లు వదులు కోవడానికి
వర్షాలు పడుతనే చెరువులు నిండు తాయియని వర్షం పడకపోతే మళ్ళ చెరువులు వాటర్ అండి ఎందుకంటే మాకు వేరే వాటర్ సోర్సెస్ లేకపోవడం ద్వారా ఒ
ఉ లేకపోవడం ద్వారా ఏంటో చెప్తున్నారు‌
హలో అది కూడా కరెక్టే కానీ మాసాడైందంటే
ఏ వర్షం పడ్డప్పుడు మరాల వర్షాల
ఉం మకుడా చెరువు ఎప్పుడు మాక్సిమం నిండగానే ఉంటది కొంచెం వర్షాలు తక్కువ వడ్డ కూడా మాకు అంతగా ప్రభావం ఉండదన్నట్టు ఏ చెరువుని చెరువు నీళ్ళు వస్తాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు కాని ఎట్లుంటది అంటే గొడవలు అయితేయి నీళ్ళ కోసం ఇగా
అవునవును అవునండి మరి వర్షాకాలం స్టార్ట్ అయిందంటారు మరి ఇంట్లో తగినంత జాగ్రత బట్టలు తీసుకుంటున్నారా మరి ఏదో రిపేర్ చేపిస్త అన్నారు ఏదో వాటర్ లీకేజ్ అన్నారు కదా
ఏం లేవండి నేను అట్లాంటివి ఏం చెప్పలేదు కదా
నేను లాస్ట్ టైం చెప్పినట్టు గుర్తుందండి కలిసినప్పుడు కొంచెం మాయి అవ్ అవ్ఇట్లా క్రికెట్ ఆడడం వల్ల కొంచెం రేకులు దిబ్బతిన్నాయి కొంచెం లీకేజి ఉంది దానికి లీకేజీ చేపియలని
ఆ దానికోసం మా నాన్నగారు వాటి పైన కప్పడానికి ఒక కవర్ తీసుకొచ్చారంట ఆల్రెడీ మేబి ఇంకా కప్పారో లేదో ఈ రోజు కాల్ చేసి కనుక్కోవాలి
ఉ అవునవునండి అలాగే ఇంకా మిగిలినవి గుర్తు తెచ్చుకని పెట్టుకోవాలండి ఈ గుడ్ నైట్ గాని ఈ గుడ్ నైట్ ఫాస్ట్ కార్డు కాని ఆ మాస్కిటో బ్యాట్ గాని ఎందుకంటే ఈ కాలంలో బాగా ఈగలు గాని దోమలు గాని చాలా పెరిగిపోతాయి కదా
ఆ అవునండి అంటే నీళ్లు ఎక్కువ నిలువ ఉంటాయి కదండి అందు అన్నింటిలలో అందువల్ల వెరిగిపోతే అ కాని మేము గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్ అట్లాంటివి ఎం వాడమండి దాని వల్ల క్యాన్సర్ వస్తుందం టా
అవును వారి చుట్టుపక్కల పెట్టినికైనా అలాగే వాటర్ కూడా కొంచెం ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు కొంచెం వేడి చేసుకొని చల్లార్చి తాగుతే ఆ కొంచెం హెల్త్ కూడా బెటర్ ఉంటుంది
ఆ అది మంచి అలవాటు అండి అది ఇంకా స్టార్ట్ చేయాలి వర్షాకాలం స్టార్ట్ అయితే కంప్లీట్గా స్టార్ట్ అయితే మేం కూడా అలవాటు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పటికైతే నార్మల్ టర్ తాగుతున్నాం ఎండాకాల కద అని మరి మీరు స్టార్ట్ చేసారా కొత్త అలవాటు ని
ఆ మాకు అది అలవాటు అయిపోయిందండి ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది ఆల్రెడీ వ వాతావరం చల్లబడిపోయింది కదా ఎట్రైన నా ఈ వర్షకాలంలో చాలా ఇంకా బ్యాక్టీరియా వైరస్ మనకు కనబడనివి ఎన్నో ఉం టాయి కాబట్టి అది తప్పనిసరి కదా
మ్ అంతే కదా అండి ఖచ్చితంగా నీళ్ళు వేడి చేసుకొని తాగాల్సిందే ఇంకా మరి వాటర్ వాతావరణం అంత ఎట్లనో వర్షం ఏమైన పడేటట్టు ఉందా అటు సైడు
వాతావరణం నిన్నటి నుంచి కూల్గానే ఉందండి ఈ సమ్మర్ లో ఎండలు మండిపోయినాయి అసలు ఇచ్చిపోఇంది తెలుస ఈ సమ్మర్ వర్షాకాలం ఎదుర్ ఎదురు చూస్తున్నా గల్లా తోని ఇ త్రీ డేస్ నుంచి వాతావరణం చాలా చల్లగా అసలు నాకు నాకు నచ్చే విధంగా ఉందండి చాలా అద్భుతంగా ఉంది మీ సైడ్ ఎలా ఉంది
మా సైడ్ కూడా సేమ్ అండి అట్లనే చల్ల చల్లగా ఉంది అంటే ఒక మూడు రోజుల కిందట వర్షం వర్షం పడ్డది ఇది ఇప్పుడు వర్షం లేకపోయినా కూడా అదే కంటిన్యూ అవుతుంది అంటే ఉష్ణోగ్రతలు మంచు తగ్గినాయి కదా సో చల్లటి వాతావరణమే ఉంది వర్షం పడకపోయినా కూడా
మొత్తం మన వాతావరణ శాఖ వారు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినుండి నేను చూసినా మొబైల్ లో ఈ టూ త్రీ డేస్ లో ఆ ఉరు మెరుపులతో తండాష్టం ఉంది అని చెప్పేది ఉండే
ఆహా పడితే మంచిదే కదండి చాలా మంది రైతులు వెయిట్ చేస్తున్నారు వర్షాలు పడితే విత్తనాలు పెడుదాం ఇగా అని
అవునవునండి ఇగ మనం ఇంట్లో కూర్చొని చాలా మంది సంతోష పడుతం గని రైతులకు కావలి కదా అసలైన వాన వాళ్ళకి వానాలు పడుతనే కదా వాళ్ళ కు జీవనా దరమైన వ్యవసాయం అనేది ముందుకు సాగుతుంది
మ్ అంతే కదండి మనకంటే వేరే వేరే ఏమన్నా వేసుకోగలుగుతాం మేము బట్ ఎప్పు ప్పటికి వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు వర్షాల మీదనే ఆధారపడతారు వర్షాలు పడకపోతే ఇగ కుటుంబం మొత్తం నాషనం అయితది
అందుకే కదండీ మన దేశ్ శంలో వ్యవసాయాన్ని ఈ వర్షాకాలంతోని జూదమారడం అని అంటారంట కదా
మ్ ఏమొ అండి అంత అ అన్నీ చూదాం అవిే ఇవన్నీ తెలియదు కానీ ఎట్లా రిస్క్ అనే చెప్పాలి మన దగ్గర వ్యవసాయం చేసే వాళ్ళలకు రిస్క్ అనేది ఎక్కువ ఉంటది
అవునవును వర్షాలు కాబట్టి వాళ్లేే వంకు వాళ్ళే పెట్టుకున్న అప్పులు గాని ఆ వాళ్ళ పండించే పొలం గాని అన్నిీ వాళ్ళయి ప్లాన్ లన్నీ ఖరాబ్ అయిపోతాయి వాళ్ళకి ఆన్లైన్ ల ఏం చేయలేరు కాబట్టి అర్ధం కాదు చాలా మంది వర్షలు పడకపోతే సూసైడ్ చేస్ ఇస్తున్న రోజులు ఉన్నాయి పాపం రైతులు
అవునండి వార్తల్లో చూస్తు ఉంటా క మళ్ళీ కొన్ని కొన్ని సార్లు ఏమైతే మాసైడంటే విత్తనాలు పెడతారు. విత్తనాలు పెట్టిన తర్వాత భారీగా వర్షాలు పడతాయి అప్పుడు పెట్టిన వి త్తనాలన్నీ బయటకు వచ్చేస్తే మళ్ళీ అవి వేస్ట్ అయిపోతాయి. అట్లా ఎప్పుడై జరిగిందావుండి మరి?
ఆ పెట్టిన విత్తనాలు బయటకు వచ్చి అట్లేం కాదు కదండి వర్షాలు చి చేతికొచ్చే పంటలు చేతికొచ్చే టైంలో వర్షాలు పడి ఎన్నో వరి చేలు మొత్తం నేల వాలిపోయి వాటలో నానిపోయి అ చల్ పెట్టి నా పెట్ ట్టుబడి కూడా చేతికి రాక ఎంతో మంది రైతులు కుమిలి కుమిలి ఏడువంగా నేను చూసిన
అవునా మర అంటే నేను అట్ల ఎప్పుడ వెళ్లే బట్ మాకైతే జరిగిన విషయం ఏందంటే ఇత్నాలు పెట్టిన తర్వాత వర్షం మడితే ఆ భూమి లోపల మరి లోపల దాకా పెట్టాం కదా పైన పైన పెడతాం కాబట్టి కొన్ని విత్తనాలు బ బయటకి వచ్చేడం, కొన్ని కొట్టుకపోవడం ఏ మిగిలినవి కొన్ని మాత్రమే మొలవడం జరుగుతుంది. మళ్ళీ ఏంటంటే పోగుడ్డలు అంటారు. మళ్ళీ అట్లా అప్పుడు ఎక్కడెక్కడయితే మొలవలేదు అక్కడ మళ్ళీ పెడతాం అన్నట్టు
స్టార్టింగ్ లో ఏం కదండి స్టార్టింగ్ లో పోతే మనం మళ్ళా వేరే విత్తనాలు నాటుకోవచ్చు కానీ పంట చేతికి వచ్చి అంటే ఎంటే ఇప్పుడు మనకు అన్ని రకాలుగా అన్ని అన్ని అన్ని తట్టుకొని అన్నిటి రోగ రోగాలు అన్ని వాటర్ లుస్సో అన్ని తట్టుకొని లాస్ట్ క వచ్చి పంట చేతికి వచ్చే టై ల వర్షాలు పడితే అన్ని ము ఎక్స్ప్లేెయిన్ చేసామండి ఒకప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాల బ్యాక్ వర్షంతో పాటు విభత్సమైన గాలి పెట్టడం ద్వారా పంట మొత్తం పడుకొని ఆ వరలనే నీట మునిగి ఎం తో వారీ కరాబ్ అయింది మా సైడ అయితే మేము కూడా అది ఎక్స్పీరియన్స్ చేసాము.
ఆ అంటే మీరు సొంతగా మీకు ఇంట్లో ఎప్పుడనా అట్లా జరిగిందా?
ఆ చెప్తున్నా కదండి రెండు మూడు సంవత్సరాాల బ్యాకు మా సైడ్ జరగండే అంటే మొక్క చాలా పెద్దగాయిద్ధి కదా అండి అది వచ్చిన గాలికి పడుకుంటది. అట్లా దీవత్సమైన గాలి వానలికి గన్ గాదా మా పొలంలో కూడా సగం అలానే కింద వడి పైనుండే
అట్లా అయితే చాలా నష్టం వస్తుంది అనుకుంటు కదా ఎందుకంటే ఎన్నో పెడతారు దానిపైన మీరు ఇన్వెస్ట్మెంట్. అట్లక్క
చెప్తున్నా కదండి చాలా మంది రైతులు పెట్టుబడి కోసం బయట నుంచి అప్పులు తీసుకు కోసరు అనమాట విత్తనాల కోసము దున్నన్ని కోసము ట్రాక్టర్ల కూలీల కోసము ఆ మందుల కోసము అది అట్లా ముందు ఇప్పేసరి అకే ఆ విలా గట్టాలు కూడా తెలివక చాలా ఇబ్బందులు పడుతుంటారు పాపం రైతులు
అది కూడా నిజమే అండి సరే మరి ఇంకెప్పుడైనా మి మిగతా విషయాలున్న ఉంటే మాట్లాడుకుందాం.
సరే అండి ఉంటాం మరి బాయ్ అండి
నాయ్